హలో ఉ తిన్నావా తమ్ముడు తిన్నాను అక్క మీరు ఉ తిన్నా
ఏం తిన్నారు
నేయ్యము ఉంది అన్నము సాంబార్
ఏం చేస్తున్నారు
గా నోట్స్ రాస్తున్న తమ్ముడు నాకు ఎగ్జామ్స్ కదా ప్రిపరేషన్ హాలిడేస్ కులేది సార్ మాకి కొంచెం కష్టమే ఈ సారి ఇం కొంచెం టైమ్ ఉండదు కాటుకి చదువుకోవాల
ఉహా
ఉ అవును ఇదే లాస్ట్ గదా బాగా రాయాల ఉ
హ
మా ఫ్రెండ్ ఈ రోజు మా క్లాస్ అమ్మాయిల అందరికీ తెచ్చిచ్చిందంట బిర్యానీ
ఆహ్
ఆహ్ హాస్టల్ వాళ్ళ అందరి కూడా తెచ్చచ్చిందంట
హ్మ్
ఆ హల్లపోదానికి అనుకున్నా
ఆ
ఉహు మనమేమో వెజ్ అయిపోతు మీ
ఊళ్ళకు పిలిచి
అందురు ఒక పక్షమేతేన్నా మాత్రం మగ పక్షం
న్యాసలరి ఎప్పు
ఉహు నువ్ గూడా రాచ్చుగా ఆ నువ్ గూడ్ రాత్ ఈస్ కదా రేపు అవును స్పీట్ చేస్తారు కద స్పీట్ ఏం దచ్చుగా మా కోసం
తేస్తానక్క మండే యిత్తుకస్తా మండే మండే ఎత్కోస్త ఉంటదిలే అది వారం అయినా స్పీట్ అడిగిపోద్ ఉ ఇంకెమక్క అశ్విత్ అక్క ఇంటికెలే ఇంటికెల్లిందా
ఆ పిల్లా ఇంటి దగ్గరే గదా ఉండేది
ఉహు వొళ్కెంత్ సేప్ బడుతది జెర్నీ
మూడు గంటలు బడుతుంది
ఉహు
ఉమ్ అయినా చేస్తా అండి ఎగ్జామ్స్ కెం పీజీ లో అంటాది
మ్మ్ హు
మ్మ్
ఉమ్మ్ ఇంక
చెప్పాలి
మీకు ఈ ఈ నెల ఈ నెల్లోనా ఎగ్జామ్స్ వచ్చే నెల
ఈ నెల ముప్పై తేదీ నుంచి
మ్ హు ఉహు ఇగ మాకు ఈ నెల్ నించి కర్టగా క్లాస్ లేం జరగవులే గే గేమ్స్ బెడతారు కదు
దేనికి ఏం ఫంక్షన్ జేస్తన్నారు
ఎసెమ్బ్లీ
ఓహో ఓ మీ సీనియర్స్ కా
సీనియర్స్ గాదు అందరూ సీనియ
మ్ హు మీరే డబ్బులేస్తారా లేదంటే కాలేజోల్లేనా
మన్ అర్ద రూపాయ్ బిల్లలే
అవునా మాడీడైతే మమ్మల్ని పిక్కొని తింటారు చిన్న ఫంక్షన్ కైన మొన్న యాన్యువల్ డే చేసింటే తొమ్మిదొందలు బ నా కడుపు తొమ్మిదొందలు కాదు పదకొండు వందల్లే
మ్ హు
మొత్తం పన్నెండొందలో పదమూడొవందలో మా క్లాస్ బాయ్స్ ఏదో ఒకటన్నారు ఒక మాట గర్ల్స్ అందరిని వీళ్ళేప్పుడు డబ్బులు అడిగిచుకున్ డంటారు అంత అడిగే వరకు ఉంటారు కెయ్యరు అది ఇది అని ఆ మాటకు మండి నాకు ఏంది వా అనిపించుకునేది ఒక వేస్ట్ ఎదవల్తో అని మనీ ఎసాం చూస్తే అక్కడికి చూస్తే సాంబార్ అన్నం బెట్టారు సా సాంబార్ అన్నం మెస్లో గూడ నాలుగు కూరలు చేస్తారు బిర్యానీ ఇంకా సాంబార్ అన్నం అసల్ నాకైతే కడుపు మండిపోయింది ఇప్పుడు కూడా తలుచుకుంటే కోపం వస్తాది మా వొళ్ళందరూ మన ప్లేటే బిర్యానీ అన్నప్ప మీ పిల్ల ప్లేట్ అయితే మరి అని చెప్పి నా ప్లేట్ అందరు జూస్తారు అప్పుడు ఇంకా బాధ ఎస్తది మ్ నేను తన్మయ పదమూడు వందలు ఎస్తే ఆ పదమూడు వందలకి నా మిగిలింది సాంబార్ అన్నం మళ్ళీ పెరుగు సాంబార్ అన్నం పెరుగులో తిన్నా
మ్ హు
పదమూడు వందలకి ఎంత అడ ఎంతచ్చునొ ఆ పెరుగన్నం మ్మ్ అసలుకు చాన అంట ఎసి పెట్టిన్నారు మళ్ళీ మా డబ్బులే
మ్మ్
డబ్బు లేదని మమ్మల్ని లాగుతా ఉన్నారు బా డబ్బులు బాగా
మాకేం ఫంక్షన్ కైనా అర్ద రూపాయి బళ్ల ఉండదు మొత్తమ్ వాళ్ళె అ ఎస్ సర్మా వెజిటేబల్ వెజిటేబల్ బిర్యానీ బెడతారు స్పీడ్ బెడతారు పెరుగు ఏస్తారు ఏ నాలుగు ఏఐటమ్ చేస్తారు
అ
అ మొత్తానిగా చికెన్ బిర్యాని ఏస్తారు ఉమ్ దానిలో స్పీట్ ఉంటది ఉమ్
మీట్ మేలు గద మాకు చేయరు మీకు ఫీజులు కూడా ఎన్నో ఎక్కువ అనుకుంటా మాకుంటే
ఉఊ ఊ ఉ ఫీజలుగానున్నల అరవై వేలని
మాకు ఫీజిల్ కొంచెం తక్కువలే ఉమ్ ఉహు
ఇమళ ఏం చెట్టుగాంలే ఇప్పుడు ఉమ్ ఎం సెట్ నా ఉంటే అటుో ఒకటిే రాస అయ్నా పాస్ అవచ్చు ప్రీ సీట్ గాని ఇద ఎంసెట్ట్గాని లేదంట
ఉహ
ఉమ్ ఎట్ట మాక్ ఎం సెట్ ఉనింది
ఉండకపోతే కష్టం తమ్ముడు అట్లా కూడా లేపోతే కష్టం మాట కాలేజీలో మనం ఉండలేము
ఎంగదు తి
ఉమ్
నాలుగుకుదే ఫష్ట మాకు
ఉహు
సిక్స్ నుంచి సిక్స్ దాకా ఈవినింగ్ సిక్స్ నుంచి మార్నింగ్ సిక్స్ దాక ఉంటది నైట్ అంత
ఉహు
ఉం ఈసారెవరోస్తారో పోస్ట్ కీ పోయినసరీ ఉంటే జబర్దస్త్ టీం వాల్లు వచ్చారు సారి ఉన్న వస్తారు
సలా సెలబ్రిటీలు కూడా
ఉం ఉమ్ పోయిన్సారీ అంతగా లేద ఏమి ఎంజాయ్ చేయలేకపోయినం ఈ సారి
ఈసారి ఎంజాయ్ చేయడి బాగా ఆ
అ పోయిన్సారీ ఏందంటే మొత్తం వాళ్ళు మీటింగ్ పెట్టి నివా మాట్లాడి గిట్లడి మొత్తం అది అట్టా గడిచిపోయింది
ఉం
ఉం పన్న రెండు గంటల నుంచే మూడు రెండు గంటల నుంచ షేట్ చేసారు సాంగ్స్ హు బాగానే ఉంది పోయినస్సారి అ
చెప్పాలి తమ్ముడు
ఇంత బాగున్నారు అమ్మ వాల్ వాళ అంతా బాగున్నార